హలో
హా చెప్ హలో గుడ్ ఈవినింగ్ అండి
గుడ్ ఈవినింగ్ మేడం డిన్నర్ అయిందా అండి
ఆ అయ్యిదండి మీది అయ్యిదండీ
అయింది మేడం
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇగ ఖాళీ
అవునండి పడుకోవడమేనండి
అవునువును మేడం
ఉ ఇంకా అండి
చెప్పాలా మేడం మీరే
అ
ఏముందండి మే బాగానే ఫ్యామయిల్ వేసినాం మేడం
ఆ అంటే ఏంటండి
ఫామ్ ఆయిల్ పెట్టినాం మేడం మేము ఫామ్ ఆయిల్ తోట పెట్టినాం
అవునా అండి అంటే అది ఎట్లా అండి ఫమాయిలు అంటే చెట్లేనా అండి
పామ్ ఆయిల్ అంటే ఇట్లా కొబ్బరి చెట్లులాగా ఉంటాయి మేడం
ఓకే అండి ఆ
కొబ్బరి చెట్ల లాగా ఉంటాయి అవి ఫస్ట్ ఎంత ఉంటాయి అంటే చిన్నగా ఉంటాయి అవ్వి తీసుకొచ్చిళ్ళు మేడం
ఆ ఎంత ఉంటాయండి సైజ్ ఎంత ఉంటాయి అండి
సైజు ఎంత అంటే ఇప్పుడు మన డ చిన్నగా ఒక కొబ్బరి చెట్లు స్టార్టింగ్ లో పెట్టినప్పుడు ఎంత ఉంటాయి మేడం కొబ్బరి చెట్లు కొ కొన్నప్పుడు మనం అమ్మడానికి వచ్చినప్పుడు సే ఆ అంతే అవ్వి అవి పెట్టాలా మేడం అవి పెట్టి వాటికి రిప్స్ సెట్ చేసుకోవడం చెత్తర్రు
అంటే పెట్టా ముందుకే చేస్తారా పెట్టినాక చేస్తారా అండి
పెట్టక ముందే రిప్స్ పెడతారు
అవునా అండి అంటే భూమిలోనే పెడతారా డ్రిప్స్
రిప్స్ అంటే ఇప్పుడు మనం ఒక పైపు లాంటిది మేడం సన్నది
ఆ అదే అండి ఆ అదే అంటే కొంతమంది ఏంటంటే భూమిలోకి పెట్టి పైప్ ఓన్లీ ఇట్లా వాటర్ ప్రెషర్ బయటకు వచ్చ చ్చే విధంగానే ఉంచుతరు కదా అండి
అది మా అట్లా కాదు మేడం అది పైపు పైన ఉంటది
అవునా అండి
దానికి కొంచెం ఇట్లా ఉంటే అవి పెడితే అవ్వే పోస్తది ప్రెజర్ బయటికే వస్తది కానీ పైపు మాత్రం పై కనపడుతు లోపల నుండి ఏం ఉండదు
అవునా అండి ఆహా
ఇట్ల కూడా పెట్టుకోవచ్చులే కాని పైనే ఉందండి మాకు
ఓకే అండి
ఆ అట్లుంది ఇక అవి పోస్తా అంటే మేము ఒక త్రీ ఇయర్స్ తర్వాత అది క్రాప్ వస్తది
అవునా అంటే అవి ఆహా ఒక్క నిమిషం అండి అంటే అవి వాటరు టోటల్ గా అంతే చుట్టు తడుస్తదా అండి ఒక సైడ్ కి ఎట్లా వెళ్తది అంటే అది ఫ్రెషర్ తోటి
ట్టాలా మేడం రెండు ప్రెజర్ రెండు ఉంటాయి అవి డ్రిప్స్ కు రెండుంటే ఒకరు ఒకటి సైడ్ ఒకటి పెట్టాలి ఇటు సైడ్ ఒకటి పెట్టాలె
అవునా అండి మ్మ్
ఓ ఇప్పుడు ఎంత మనకి ఎంత ఒక ఫీడ్ అంత ఉంటే పొడుగు అటొక్కటి టాలీ ఇటొక్కటి కూచుంటే ఇగ అవే పోస్తాయి మేడమ్ ఒక్కదా ఆ నాలుగు చిల్లుకుంట పోస్తాయి
మ్మ్ బోరు ఉందా అండి మీకు
మాక్ బోరు ఉంది మేడం బావి బావి బోరు కాదు మేడం
మ్మ్ బావుందండి అంటే ఇగ అక్కడ నుంచి ఇగ మోటర్ వేస్తే ఇగా అవే ఆ పైప్ లో నుంచి వాటర్ వచ్చేస్తది ఇగ దానికి
మ్మ్ వాటర్ వచ్చేస్తాయి మేడమ్
అవునండి అంటే ఇగ టోటల్ గా ఇంకా మనం ఇక ఒకదానికి ఒకదానికి ఇంకా కట్టన అవసరం లేదం టె ఇట్ల పాయలు పాయలు తీసుకుంట కట్టన అవసర లేదు ఎందుకంట డ్రిప్స్ పెట్టన కాట్టి అదే పో
అదే పోతది అదే పోతది మేడం ఒక రోజు ఇటు రో ఒక రోజు పై రోకు అని అట్లా మనం స్టైఫైన్ ఉంటే తిప్పుకోవాలా మేడం వాటికి మందులు వేస్ మందులు కూడా ఉంటాయి అని వందనా వేస్తారు నెక్స్ట్ బట్ మొగిళ్ళ మందని వేయాలి స్టార్టింగ్ లో పురుగు గిట్ల తిన ఉంటా అదొక మ అది అ మందు తీసుకోవాలి ఇగ త్రీ ఇయర్స్ తర్వాత చి న్నగా మన ఖర్జూర పండ్లు ఉన్నట్టు ఉంటాయి మేడం అంతే సైజు ఉంటే ఇంకా పెద్ద ఉంటాయి ఈతకాయలు లాగానే ఉంటాయి కానీ పెద్ద సైజు ఆ ఇగ ఇది కాసినప్పుడు ఒక టూ త్రీ టైమ్స్ వాటిని పడేయాల
అంటే అది ఎక్కడ ఎక్కడ అండి అంటే గ్రౌండ్ లో కాస్తదా పైన కాస్తాయా
ఇంగ చెట్టు ఇప్పుడు మొదలు
మొదల్ ఆ హ
కాదు పైన కాదు అంటే ఇప్పుడు మన ఈత పండ్లు ఎట్ల గాస్తాయి మేడం
ఆ ఆ ఈత పండ్లు పైనే కాస్తాయి కదాండి పైక చెట్టు పైకే
చెట్టు పై కంటే ఇగ మొదట్లో కిందికి మొదట్లో అంటే ఇగ వి మనం తీస్తారు మేడం అవి అవి కొంచెం రెడ్డుగ కావాలి బ్లాక్ ఉంటాయి అవి అవి రెడ్డు పాకానికి వచ్చినప్పుడు తీస్తారు మేడం
అవున అండి అంటే రెడ్డుకి వస్తేనే అవి అయినట్టు అండి బ్లాక్ నుంచి రెడ్
ఫస్ట్ స్టార్టింగ్ లో క గింటాలు ఇప్పుడు పది గింటాల వరకు వచ్చింది మేడం అంతేగా
ఆహా క్రాఫ అండి
క్రాప్ మంచిగానే ఉంటది మేడం బెనిఫిట్ గానీ ఇగ
అంటే కింటెక్ ఎంత ఉంటదండి మాక్సిమం
థౌజండ్ అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఏ గాని అంటే మంత్లీ ఫార్టీ డేస్ కు టూ టైమ్స్ వస్తది ఫార్టీ డేస్ కి టూ టైమ్స్
అవునా అండి
ఇంకా దాన్ని మంచిగా చేయ్యాలా గాని మంచిగా వస్తంది మేడం మంచిగా చూసుకోవాలా గాని వాటర్ బెట్టి టైమ్ కూ కానీ చెట్లు పెద్దగా అయిత అంటే ఈ డ్రిప్ పైప్ వాట సరిపోవట్లే మేడం అది ప్రాబ్లమ్ అవుతుంది
అవునా అంటే ఆహా ఓకే చెట్టు అంత చెట్టు పెద్ద చెట్టు ఇక ఈ చిన్న డ్రిప్ అయిపో తోటి సెట్ కావట్లేదా అండి
ఇష్ట దానికి తవటం కూడా తీయద్దు
అవునా
ఎక్కడికని దీతం ఏమనిదిస్తాం తవతాం
ఊహు
ఆర్డర్ జరిపోక ఇట్లా కొంచెం
అంటే దానికి ఇప్పటికిీ కూడా ఇంకా వెయ్యాల అంటే ఇప్పుడు క్రాఫ్ వచ్చి అన్న తర్వాతకి కూడా మళ్ళీ ఇంకా వాటికి మెడిసిన్స్ ఏయ్యాలండి మందులు కొట్టాల్నా
ఆ వాటర్ పెట్టాలి నెక్స్ట్ మందులు వేసుకోవాలి మందు వేసుకోవాలి అన్న వేసుకోవాలి మేడ
ఇప్పుడు వర్షం పడితే మనం వాటర్ పెట్టడం అవసరం
అవసరం లేదు వర్షాకాలం అన రోజులు అవసరం లేదు గాని మేడం ఈ తోటలల పాములు ఉంటానయ్ మేడం
అవునా పాములా
పాములు బాగా వాటి పొదలు అంటే మొగిళ్ళు అంటే ఇప్పుడు అవి కాసే సందులల అట్లా పడుకుంటానయ్ మేడం పాములు తో అవును
అయ్యా మరి అట్లా కాయ కట్ చేసినప్పుడు ఇబ్బంది కదా అండి అట్ల అయితే
సారి వస్తాయి తెలుసా వస్తాయంట ఒక్కొక్కసారి వస్తాయట నెక్స్ట్ ఈ ఇప్పుడు వర్షాకాలం కదా మొత్తం చీదు మేడం
ఆ అవునండి మొత్తం గడ్డి అది ఇది మోసప ములుస్తా ఉంటది కదాండి
మొత్తం చీదీ ఎప్పుడళ్ళ ఏముంటదో తెలియదు జాగ్రత్తగా ఉండాలి ఇలా వాళ్ళకు కోయడానికి వస్తారు వాళ్ళకు ఎకరానికి వాళ్ళ కూడా ఒకరికి
ఏ ఇట్ అంటే ఎట్లా అండి మీరు అవి ఎక్కడ నుంచి తెచ్చుకున్నారండి మొక్కలు
మొక్కలు గవర్నమెంటే మేడం మనం పెడతామంటే గవర్నమెంంటే తెప్పిస్తది మనం ఇంత చెతికి ఇంత అంట పడితే
ఆహా ఎన్ని చెట్లు తెచ్చుకున్నారండి మీరు
రెండు నాలుగు ఎకరాలకు ఎన్ని వందల మొక్కలు వచ్చినాయా మేడం నాకు కూడా తెలియదు ఐడియా లేదు నాకు కూ ఎకరానికి కిన్ని మొక్కలని పెడతారు ఆంధ్ర వాళ్ళు వచ్చి పెట్టారు మేడం
ఆహా ఆంధ్ర నుండేనా అండి
ఆంధ్రవల్లే ఇప్పుడు కవులుకి కూడా చేస్ తరుమైన కొంచెం చేతగాని వాళ్ళు వెలుమోల్లుకి ఇట్లా కౌలుకి ఇచ్చుకుంటారు అవి కూడా
ఊహు
వాళ్ళు ఇట్లాని నియర్లీ ఇప్పుడు సంవత్సరం వాల్ చేసుకుంటారు వాళ్ళు మనకు ఎకరానికి ట్వంటీ థౌసండ్ అట్లా ఇస్తారట ఇయర్లీ
అవునా అండి ఆ ఎకరానికి ఇయర్లీ ట్వంటీ థౌసండ్ అంటే తక్కువే కదండి కరానికి అంటే మనం చేసుకోవడమే బెటర్ గాని ఇంకా అంతే దానిక్
అయితే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అయితే బాగా వస్తది ఇస్తారేమో గాని చాతా కాని వాళ్ళు ఏం చేస్తారు
అవునా అండి అంటే ఇగ దాని కూడా వర్క్ కూడా ఎక్ క్కువ ఉంటది కదా అండి వాటర్ పెట్టడము ఆ కొట్టడము చెయడం అంతా
చాలా ప్రాబ్లం ఉంటుంది చాలా పని ఉంటది అందులో కూడా
ఊ ఊ
అట్లుంటాది మేడం ఫామాయిలు గాని చేసుకుంటే బానే ఉంటది గాని ఇగ కష్టపడాలె చేసుకోవాలె
ఊ
పుట్లా మేడం
అవునా అంటే ఇప్పటికిీ మీరు ఎన్ని టైమ్స్
గవర్ గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇస్తది మేడం దానికి
అవునా అండి అంటే ఏమన్నా డబ్బులు ఇస్తదా అండి
ఇచ్చింది చా స్టార్టింగ్ ల అవి రాకముందుకు వాటికి మందులకు దానికి దీని కేసిళ్లు
ఆహా ఓకే ఓకే అంటే వాటి మందులు కొట్టుకోవడానికి వాటిని అంటే సాగు చేసుకోవడానికి ఏస్ నన్
ఏసింది గవర్నమెంటే ప్రొవైడ్ జేసింది కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చింది మేడం అది
అవునా అండి
ఊ
అంటే ఇంకా దాని వల్ల గవర్నమెంట్ కేమైనా యూజ్ ఉంది కావచ్చు కదా అండి అంటే పామాయిల్ అంటే ఇప్పుడు మనకు ఆయిలు ఊ అదే అదే ఆయిల్ సీలింకు అట్లా ఎట్లా పండించాలనేసి ఇంకా చేస్తున్నట్టున్నారు కదాండి
ఊహు అందుకే ఇంకా ఆయిల్కి మనకి ఇగ నిత్యావసర సరుకులు కూడా చాలా రేట్లు పెరిగినాయి కదండి
అవును మేడం చాలా పెట్రోల్ కు డీజిల్ కెట్లా పెరిగింది మేడమ్ ఇంకా
ఆ పెట్రోల్ డీజిల్ ఇంకా గోల్డ్ ఇప్ ప్పుడైతే అసలు గోల్డ్ కొనే అంత అదే లేదండి
టూ లాక్స్ ఆ మేడం వన్ లాక్
ఇంకా ఎయిటీ ఆ వన్ లాక్ ఎయిటీ అట్లా ఉందండి ఇంకా టూ ల్యాక్స్ కి రాలే గాని వన్ ల్యాక్ ఎయిటీ అట్ ట్ల ఉంది కాని ఇంకా ప్రతీది పెరగడమే అండి గ్యాస్ గు గ్యాస్ కూడా సలు ఎంత ప్రాబ్లం అవుతుందో గ్యాస్ కూడా అసలు
గ్యాస్ వామ్మో మేడం ఇప్పుడు గ్యాస్ తోని ఎంత ప్రాబ్లం తెలుసా కట్టెల పోయి మీదనే వండుకుంటాన్నాం ఒకొక్క సారి అయితే ఇప్పుడు ను సమ్మర్ మొత్తం అసలు గ్యాస్ సేవ్ చేసుకున్నాం టీ పెడితే మనకు పొగ వాసన వస్తుంది గానీ మార్నింగు ఇగ సమ్మర్ మొత్తం ఓ గ్యాస్ పట్టలు పొయ్య మీదే వండుకున్నాం మేడం పెద్ద పెద్ద హోటల్సే బందెయ్యట్లేదా మేడం వా
అవునవునండి ఉమ్ గ్యాస్ కి చాలా ఒక త్రీ మంత్స్ చాలా ఇబ్బంది పడ్డారండి తర్వాతకి ఇప్పుడు కొంచెం ఫ్రీ అయింది అండి అం అంతేగాని ఇప్పుడు కొంచెం ఫ్రీ అంటే కొంచెం బుక్ చేసినాక అది కూడా లేట్ అవుతుంది అప్ప లా వెంట వెంటనే రావట్లే కానీ కొంచెం లేట్ అవుతుంది కానీ ఇంకా టోటల్ అయితేంకా చాలా అంటే చాలా ఒక త్రీ మంత్స్ చాలా ఇబ్బంది అయిందండి మేము కూడా అంతే అండి కట్టెల పోయి మీద ఉండాము మాక్సిం ఇంకా సిటీలో ఉన్న వాళ్ళ అందరికకి వెళ్ళి వచ్చేసారండి అక్కడక్కడ ఉన్ వాళ్ళందరూ ఈ ఊళ్ళలకు వచ్చేశారు
అవును మేడం అడ సిక్స్ థౌసండ్ ఫోర్ థౌసండ్ అట మేడం ఒ సిలిండర్ మా
అవునండి రేట్ ఎక్కువ మళ్ళీ కట్టెలు దొరకవు
ఫైవ్ థౌసండ్ పెట్టి కూడా కొన్న మేడమ్
అవునంట అండి
ఉ
అట్ల చాలా వర ఇంగ ఏమో ఎనకటి రోజులు వస్తే బాగుండేమో అనిపిస్ తది ఒక్కొక్కసారి
అవును మేడం అప్పటి రోజులు వస్తే బాగుండనిపిస్తది ఎం చేద్దాం
కానీ అప్పు అంటే ఇప్పుడు గ్యాస్ కి అలవాటు పడి చాయ్ పెట్టుకుంటే పోగోస్తది అన్నం వండితే పోగోస్తది అలాంటి అసలు అప్ అప్పట్లా అట్లా ఏం స్మెల్ రావడము అలాంటివి అలాంటివి ఏం అనిపించకపోయేదండి అంటే నేను ఉమ్ నే ఇంటర్ డిగ్రీ చేసాడు మాకు కూడా అసలు పొయ్యి లేదా అంటే గ్యాస్ లేదండి మా మమ్మీ పొయ్యి మీదనీ వండేది అప్పుడు కూడా మంచి అంటే మంచిగానే ఉండేది అండి అప్పుడు అసలు అలాంటి ప్రాబ్లం అనిపిదు ఇప్పుడు ఒక్కసారి గంకా పొయ్యి మీద వండితే మాత్రం కది
అక్కడ సేడెక పోతానం అందుకోసం
ఇగ దానికి అలవాటు పడ్డాం కదాండి అందుకోసం అనేసి
తేలే కని ఓకే మేడమ్ మరి
ఆ ఒకే మేడం